ఉం బాగున్నావా
బాగున్నారా నువ్వెలా ఉన్నావ్ ఏం చేయ్ లేదు నీకు తెలుసా రేపు మన కాలేజ్ ఫెస్ట్ కదరా రెడీ అయ్యవరా
మ్మ్ అవునువును రే ఏ అంటే కొంచెం ఎగ్జైటెడ్ కొంచెం టెన్షన్
రా నువ వెళ్ డెకరేట్ చేస్తున్నావా డాన్స్ చేస్తన్నావా ఎంజాయి కదరా అ చేయాలి సింది
ఎందుక రా నాకు టెన్షన్ అయితంది నేను ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కదా అందుకే నర్వస్ గా ఉంది
ఊ ఏవళ చేస్తున్నావ్రా నాకు తెలియకుండా నువ్వు
డ్యాన్స్ కాంపిటీషన్ లో నేమ్ పెట్ట
మ్మ్ అబ్బా నీకు డ్యాన్స్ వచ్చారా నాకు తేల్నే తెల్దురా నీకు డ్యాన్స్ వచ్చే వస్తదంటే లేదంటే సెకండ్ ఇయర్ లోనే నీకు ఆ డిపార్ట్మెంట్ ఫ్లాష్ మ్యాప్ లో తీసుకునే వాళ్ళం కదా
అయ్యో నీకు తెలీదా నే చెప్పలేదా నీకు నాకు మంచిగా వచ్చు డ్యాన్స్ ఫ్రీడం
అవునార నాకు తెల్దురా సరేలేరా ప్రాక్టీస్ ఎలా జరిగింది
ప్రాక్టీస్ ఫ్రెండ్స్ తో కలిసి ప్రాక్
ఛాలెంజ్ కు పోతారా ఇవ్వు అవునార పక్క విన్ అవ్ అవ్వాలిరా ఈసారి
మ్మ్ అవున్రా నేను అదే అనుకుంటున్నా కానీ కాన్ఫిడెన్స్ యడుందిరా లేదే మనకి
రే నీ సాంగ్ వినరా నువ్వు బిలీవర్స్ స మేబి మోటివేషన్ వస్తది పే
ఆ వింటారా వింటే అన్న వస్తుందేమో డ్యాన్స్ కాంపిటీషన్ పోయే ముందు నా పాట పదిసార్లు వినేస్
సరే సరే అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు కదా
ఆ అది మాత్రం కన్ఫార్మ్
ఫెష్ట్ లో ఇంకా ఏమే ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో తెలుసారా నీకు
ఆ తెలుసు రా ఏమేమి ఉన్నాయంటే సింగింగ్ ఉంది కోడింగ్ అంటే చదివే వాళ్ళకి నిలాంట్ వాళ్ళకి ఇది బాగా ఉప్ ఉపయోగపడుతుంది కోడింగ్ క కంటెస్ట్ తుంది ఇంకా గిప్ గేమింగ్ ఉంది ఫ్యాషన్ షో కారా అయింది చాలా యూస్ఫుల్ అయితుంది ఫ్యాషన్ షో ఉంది ఇంకా ఇలాంటివి చానా ఉన్నాయి ఫ్యాషన్ షో కి కోడింగ్ కి నువ్వు చేయిరా
ఫ్యాషన్ షో అయితే కొంచెం ఆలోచించచ్చరా కోడింగ్ కి నాకు సంబంధమే లేదరా అసలు
అవునా లేదు లేదు బా నువ్వు చేస్తావును చేయగలుగుతావు
నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా కోడింగ్ కాంటెక్స్ట్ లా
ఆలోచిస్తున్నారా కానీ కాంపిటీషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే మన ది చాన యునిర్సిటీ పెద్ద యూనివర్సిటీ కదా
ఎంత పెద్ద యూనివర్సిటీ ఏముంటేరా నువ్వు టాప్ కదరా మా డిపార్ట్మెంట్ లో నువ్వే కదా రా ఫస్ట్ నీకే కదా రా ఫస్ట్ నేమ్ వచ్చింది మాన డిపార్ట్మెంట్ లో
అది వస్తుంద రా ఎందుకు ఏమో నాకే అర్థం కావట్లేదు ఎంత వద్దు అని చదువు తున్న కూడా అది నాకెవస్థానంది
కాదు ఇప్పుడు మా క్లాస్ సీఆర్ ఉన్నాడ్ కదా
అ
వాడు ఫస్ట్ ఇయర్ లో టాప్ తెచ్చింది వాడికి మనీ ఇస్థాండ్రా అశ్్వ పోోగ్రామ్ లో పిలిచి స్టేజ్ మీద
అవునా రా అయ్యో
హు ఎంత ఏసినారో తెలియదు గాని అయినా ఇచ్చ పిచ్ వారికి వచ్చిందిరా మెడల్ వచ్చింది మనీ ఇసినరు
మ్ హు
హ ట్రై చేయరా నువ్వు కూడా రు ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కదరా
ఆ అవును రా చూస్తా ఇంకా నువ్వు ఏమైన్నా ఈవెంట్లు ఏమైన్నా పార్టిసిపేట్ చేస్తాన్నావా
నేను లాస్ట్ టైమ్ డ్యాన్స్ లో చేసినారా కానీ ఈసారి వదు వద్దులే చేసి మాకు బిర్యానీ కూడా పెట్టలేదా రా లాస్ట్ కి
అయ్యో హ్మ్
గుర గుర్తించలేదు వాళ్ళు అందుకు నేను ఈసారి ఫోటోగ్రాఫీ కంటెక్ట్ తో పార్టిసిపేట్ చేస్తామని అనుకుంటున్నా
బా నైస్ రా నువ్వు ఫొటోస్ బాగానే తీస్తావు బాగానే తీసుకుంటావు కూడా
థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా ఏమో రా అలా టాలెంట్ చదువు టాలెంట్ తప్ప అన్ని టాలెంట్స్ ఉన్నాయిరా నా దాంట్లో
ఇంకా ఫస్ట్ కి డ్రెస్ కూడా ఏమైనా ఉందా నీకి
డ్రస్ కోడ్ నీకు తెలిసిందే కదా రా డైలీ చూసి స్తావు నువ్వు
అంటే ఫెస్ట్ కదా అవునా అయితే నేను కన్ఫామ్ గా వస్తారా ఫెస్ట్ కి నేన్ను చూడ్డానికి కెనా ఇ
నువ్ రాకపోతే నేన్ నువ్ అసల్ సారీినే వేసుకొని రానాన్నను న్న యూనిఫామ్ లో ఉ తను
వద్దురా ని యూనిఫార్మ్ పాపం చూసి చూసి బోరు కొడుతుంది అందరి ని న్యూ లుక్ లో చూడాలనుకుంటా
అందరు దిష్టి పెట్టేస్తాళ్ల నేన్ న్యూ లుక్ లొస్త్
అవును అదే నిజమే మళ్ళీ ఇంటికి వెళ్ళి దిష్టి తీప్పించుకోవాలి మీ మమ్మీ దగ్గరా
ఏమో రా నేను మా ఫ్రెండ్ పీజీలో స్టే చేద్దాం అనుకుంటాన్నా
అమ్మో
ఏం చేస్తావు
నేనా అదేరా ఇంకా కాంపిటీషన్ చేసేసి వచ్చేస్తారా నేను ఏం చెయను డ్యాన్స్ అడ పర్ఫామ్ చేసి వచ్చేస్తా నిన్ను చూసేసి
ట్రెడిషనల్ ఆ లేకుంటే క్యాజువల్ వేసుకుంటున్నావా
నేనా అదే డాన్స్ కాంపిటీషన్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంది అది వేసుకుంటా.
ఉ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అంటా అది మెయిన్ అట్రాక్షన్ ఏమేం తినాలనుకుంటున్నావు మేమైతే లాస్ట్ టైం మోమోస్ తిన్నాం రా
అవునాన్ మీ హు అదే నా ఫస్ట్ అట్రాక్షన్ అంట టే అక్కడికే వెళ్తా ఫస్ట్ నేను బర్జెస్ బర్జెక్ రెడీగా పెట్టుకో నువు నీ మనీనే వాడతా నేను
సరే రా మొన్న రంజాన్ కి వచ్చింది చానా
అవునా అయితే అయితే తీసుకొని వ చ్చిరా తినేద్దాం ఇంకా నువ్వు ఒక స్టాల్ పెట్ తింటే ఏం రా
మాకేం యూజ్ కాదురా స్టాల్ పెడితే కాలేజీ వాలకె పోతది రా అన్నీ మా టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్.
ఆ ఏం రా మేమంతా ఫ్రెండ్స్ వచ్చి తిని ఉంటాం కదా నీ కోసం
మీరు వస్తే మీరు కూడా డబ్బులు కట్టాల్సిందేనా ఫ్రీ ఏం రాదు
అంటే అంటే ఫ్రెండ్స్ కూడా మళ్ళా ఏంట్రా డబ్బులా
అ నాది నా హ్యాండ్లో ఏం లేదురా అంతా మేనేజ్మెంటే మాకు ఏమిస్తగడా మాకు తెలీదురా మేమి ఇంకా దానికి ఆ దేనికో అ కాలేజ్ ఫేస్కి స్టాల్స్ పెడతారు స్టాల్స్ కాకుండా ఎవైనా గేమ్స్ ఆడిపిస్తారు కదా
ఆ ఆ
దాంట్లో మాట్లాడితే ఆ కోఆర్డినేటర్ క తెలిసింది మాక ఏం రాదు మేం జస్ట్ అట్డే అంతా టైం వేస్ట్ చేసుకోవాలా మా ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలా వచ్చిన కస్టమర్ దగ్గరని తెలిసింది మాకేం రాదు రా అంత కాలేజీ వాళ్ళకే పోతది
ఓ అవున్లే నిజమేలే ఇంకా రేపు డీజి నైట్ తేమన్నా ఉంటుందా
అవున రా ఈవెనింగ్ టీజే ప్రోగ్రామ్ ఉంది నువ్వు వస్తున్నావు కదా బాగా ఎంజాయ్ చేద్దా డాన్స్ చేద్దాం
మాత్రం మిస్ అవ్వకూడదు మనం
డాన్స్ స్టేజ్ లో నువ్వు ప్రాక్టీస్ చేసినవి అక్కడ యూజ్ చేయ్యాలిరా నువ్వు నాకు నేర్పియాలి
అవునరా స్టేజ్ ఫియర్ వల్ల స్టేజ్ మీద అంటే వదిలేసినా కూడా మీ
సరే ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేద్దం రా మంచి ఫొటోస్ తీసుకుందాము వీడియోస్ తీసుకుందాము
హ్మ్ ప కర గ్రూప్ ఫోటో అయితే పక్కా ఉండాలి మనకి
మ్యాండటరీరా ఎవర్రార్రా కానీ నువ్వు నేను మా కొన్ని ఫ్రెండ్స్ తీసుకుంటే అంత దరా ఎవ్వరు యూనిటినే లేదురా మన క్లాస్ లో
అవున్రా వాళ్ళతో ఏం పని లేదా మనం మనం తీసుకుందాం
ఉహ్ నాదగ్గరా అవును రా నాదగ్గర డిఎస్ఎల్ఆర్ తీసుకొని వస్తా బా ఫొటోస్ వస్తాయి
ఓహో తీసుకురారా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనమాట మన ఫొటోస్ అయితే
ఉమ్ ఇంస్టాలో అంతా పోస్ట్ చేసేస్తాం ఫుల్ హైప్ వచ్చేస్తాది మన కాలేజ్ ఆనికి
ఉమ్ ఇంకా రేపు అటెండెన్స్ ఏమైన్నా ఉంటుందా అవుతుందా
ఏముంటది రా ఫెస్ట్ కాబట్టి ఎవరు అటెండెన్స్ ఎసుక్కోరు, ఇప్పుడు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్, నైన్ థర్టీకి ఎయిట్ థర్టీ అలా డిపార్ట్మెంట్ ఫ్లాష్ మాప్స్ అన్ని స్టార్ట్ అయితయ్ రా
హు
అడి వాళ్ళ ఒక ఒ ఒక డిపార్టమెంట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ మె ఇస్సారులే లేదంటే టెన్ పో ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్సారు. ఎరన్ ఏట్ మినిట్స్ ఇస్సార అం తే ఆ ఎయిట్ మినిట్స్ లో వాళ్ళెన్ని సాంగ్ చేస్సారొ ఏం చేస్సారో అన్ని ఆ మినిట్స్ లోనే చేయాల
ఉహు
ని అ అన్ని డిపార్ట్మెంట్స్ చేస్సా ఉంటే లాస్టె మనకి టువల్ థర్టీ వన్ అయిపెందిరా
ఓహో అవునా.
ఆ మాకొచ్చిన ఛాస్ కి ఎయిత్ ఎయితొ ఎన్నో చ్, అప్పుడు పోయ్ ఎయిత్ పోసిన్ వచ్చింది. అంటే డ్యాన్స్ చేనికి
హుహు ఇంగ
మళ్ళీ వాళ్ళు ఉ
ముందు మీరు డిపార్ట్మెంట్ ఫ్లాష్ మాకు చేస్నారు కదా.
అవును ఆ థర్డ్ ప్రైజ్ వచ్చింది రా. కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చారు. ప్రైజ్ డిస్ బ్యూషన్ కి తార్డ్ పైస్ ఇచ్చారా
అవునా
ఉ ఇంకా ట్రాఫీ ఎత్కొని పరిగిత్నా డిపార్ట్మెంట్ దగ్గరికి, గ్రౌండ్ నుంచి అక్కడికి ఏమో పీకేసినట్టు, థార్డ్ ప్రైజే రాచ్చింది, అది వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ లోనొ, ఎన్ని ఇయర్స్ లోనొ రాలేదంటరా ఫస్ టెం అంటా అన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది.
ఓహో
అందుకు లే తీస్ కని పరుగిత్నారు అందరూ సర్లే పరుగిత్తన్నారని, మేము కూడా పర్ఇత్తాం
అది మేబి నువ్వు ఉండడం వల్లే నేమో లేరా
అదే మేము కూడా అదే అనుకుంటాంరారా, మేము నేను మా ఫ్రెండ్ ఉన్నాం కాబట్టి వచ్చింది, చూద్దాం ఈసారి రేపు వాళ్ళు ఎలా చేస్సారొ
హు ఈవెనింగ్ చేద్దాం దాంలో నేను కూడా ఉన్నారా ఈసారి నేను ఉండడం వల్ల వస్తదిలే
అవున్రా నువ్వున్నావని ఫస్ట్ టాప్ ప్రైజ్ వస్తాదరా
ఆ అవునవును
మ్మ్ హ్మ్ మ్మ్ హెచ్ ఒ డి ఏ మనము మా పాత హెచ్ ఒ డి కి అది కోకోనట్ ఉంటది కదా దిష్టి తీసి ఏమో పెద్ద ఆయన కష్టప్ పడినట్టు డ్యాన్స్ లో ఆయన క దిష్టి చేస్ న్నారు పీసీ దిస్పి తిత్ టైమ్స్ఇట్లా ఇట్లా తిరిగి కింద పేసినారు ఆ కోకనెట్ ని బ్రేక్ చేసినారు ఆయన ఏం పీకినాడు ఏమో ఆయనక్ ఈ తెలియాలి
అయ్యో మీరు కష్టపడి చేస్తే ఆయనకి పాయ ఫలితాలన్నీ ఇంకేమి రా అయితే రేపు మార్నింగ్ కలుద్దాం మన ఇద్దరం మ్మ్ ఫెష్ లో కలుద్దాం బాయ్
సరే రావా